చెల్లి హలో
హలో
చెల్లి
హలో
హలో చెల్లి వినిపిస్తుందా
వినిపిస్తుంది చెప్పు అక్క.
ఆహ్ ఏం చేస్తున్నావు పడుకున్నావా.
అవును పడుకున్న
ఉమ్ అమ్మ ఏం చేస్తాంది
పడుకుంది
ఉమ్ ఉన్నాడా వెళ్ళిపోయాడా మీ వారు
అ వారూ ఇంకా రాలే
ఓకే ఉమ్ ఏం వండవ్ వేంటి ఇవాళ
పసర పప్పు టమాటా గుతోంకాయ్ గోచిక్కులు
ఉమ్
మీరేమ్ వండారు
నేనా నేను ఇది వంకయ్ నెత్తళు
జయిబాబు ఏంచేస్తున్నాడు
బొడ్డోడు స్లీపింగ్
ఆ నా అవుదా
ఉమ్ మీ మామ ఎప్పుడోచ్చిద్దంట ఖచ్చితంగా రేపు వచ్చిద్దంట
రేపు వచ్చిదంట
ఆ
రేప్ టూ తర్టీకి
మీ ఆడపడచు
అది కూడా కూడా రేపు వచ్చిది
ఉమ్మ్ హు ఇంకేటి సంగతులు
చెప్పాలే ఏం ఉన్నాయి
మొన్న మన పిన్నమ్మ ఫోన్ చేసింది ఏదో ఒక వంట వెరైటీగా చెప్పింది ఆ వంట గురించి చెప్తా ఉంటే బలేె బా అనిపించింది మన ఊర్లో దొరకద్ బా చెల్లి అలాంటిది
ఎలాంటి వంట
ఆ వంట పేరు ఏదో చెప్పింది అయే పొటన్సు ఏంటో అనింది ఆ పొటన్స్ అనే మన ఊర్లో దొరకదు కదా
దొరకదు పోటల్స్ ఓ ఆ బీన్స్ ఆబీన్స్ టైప్ ఉంటాయి అవా
ఏమో నాతో దొండకాయలు లాగాంటాయి అన్న టైప్ లో చెప్పింది
ఉమ్ సెలెద్ మారి మీ వారు వచ్చారా
రాలేదు వస్తా అన్నారు రాలేదు ఏ ఎప్పుడు వస్తారు ఏంట అ మొన్న ఫూల్ మక్కన లడ్డు జేస చెల్లి బొడ్డొడి కి
ఆహా
అయితే ఆ పూల్ మక్కన లడ్డుూ మనం కూడా తినొచ్చు
అవున
దాని ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంది నువ్వేమైన్నా ట్రై చేస్తే ట్రై చేయయి నీ దగ్గర ఉంట ఉంటంది మాక్సిమం అన్ని ఐటమ్స్ ఉంటాయి
ఎలా చేస్తారు
అదే బాదం పప్పు ఒక చిన్న గిన్నెతో తీసుకొని ఆ బాదం మత్తం పప్పు ని జస్ట్ టూ పీసెస్ గా కట్ చేసేయడమే ఒక గుప్పెడు బాదం పప్పు కొంచెం ఎండు కొబ్బరి ఆ ఎండు కొబ్బరి గాని పచ్చి కొబ్బరి గాని అది ఎవరిష్టం వాళ్ళది ఎండు కొబ్బరి ఇంకోటి ఏంటిదంటే పూల మక్కన పూల్ మక్కన కూడా ఒక కప్పు ఆ స్వీట్నెస్ కోసం ఏమో ఖజ్జూరం డేట్స్ ఉంటాయి కదా
అవును
ఆ డేట్స్ ఇవి ఫస్ట్ ఏంటంటే కొంచెం జస్ట్ ఒక ఒక టీ స్పూన్ నెయ్యేసి పుల్ మొక్కన ఆ వేపి తీసేసి తీసేసి మళ్ళీ పూల్ మొక్కన్ మళ్ళీ కొంచెం నెయ్యేసి మళ్ళీ లైట్ గా కొబ్బరి కొబ్బరి ఎక్కువసేపు ఆపకూడదు అది మాడిపోతుది అన్నమాట అది ఆల్రెడీ గ్రైడ్ గ్రేటెడ్ చేసింది కదా
ఎస్ అవును
ఆ సో అది అట్లాగా దాన్ని కూడా ఏపాలి అదే తప్పిన తర్వాత మళ్ళీ కొంచెమే నెయ్యి వేసుకొని మళ్ళీ దాని పేరేంటి బాదం పప్పు బాదం పప్పు కూడా ఏపి ఆ ఒక్కొక్క ఫస్ట్ బాదం పప్పు మిక్సీ పట్టేస ఎందుకంటే అవి పలుకులు గట్టిగా ఉంటాయి కదా సో వాటిల ముందు బాగా ఫైన్ పౌడర్ చేసినాక ఈ ఫూల్ మక్క పక్కన ఈ కోకోనట్ పౌడరు వేసేసి ఆ కొంచెం బ్లం చేసేసయి బ్లెండ్ చేసిన తర్వాత మిక్సీలో ఈ ఖజ్జూరంది వెయ్యి డేట్స్ ఒక స్వీట్నెస్ కోసం మన ఇష్టం ఎన్ని డైట్స్ అయినా ఇయ్యొచ్చు నేను ఆల్మోస్ట్ డబ్బా లో సగం సగం కాని సగం వేసేసా వేస్తే అంటే స్వీట్నెస్ కూడా బాగా వచ్చింది ఎక్కువ స్వీట్ అనిపదు మళ్ళీ చుట్టేటప్పుడు నెయ్యి వేసి ప్లేట్ లో వేసుకొని చుడితే అసలు ఉంటది చెల్లి అసలు అంత బాగుంది క ఖచ్చితంగా అది తింటే కొంచెం అంటే పూల్ మక్కనలో చాలా ప్రోటీన్స్ చ అన్ని ఉన్నాయి్ కదా సో దానివల్ల ఆ ఆ లడ్డు కూడా హెల్త్ కి మంచిది
తిడారు అందరు తినచ్చు పెద్దోళ్ళు చిన్న పెద్ద అందని తినచ్చు
ఆ అవును అందుకే బొడ్డోడికిన్ను మామూలుగా ఇక ఒొక్కసారి నేను కూడా తినేస్తా ఉంటున్నాను బాగుంది స్వీట్నెస్ ఎక్కువగా లేదు తక్కువకలే
ట్రై చేస్తావు అయితే ఎప్పుడ ట్రై చేస్తాం
సేమ్ రాగి లడ్డూలు కూడా ఇ అతే రాగి పిండి వేస్ట్ అయిపోతుంది అనుకుంటే దాంట్లో ఒక ఇంగ్రీడియంట్ ఎక్స్ట్రా యాడ్ చేయ్యాలి
వేస్ట్ అవదక్క మకు వేస్ట్ అవదు ఎప్పుడు చేస్తారు రాగి జావా
ఉ
అ ప్రిపేర్ ఇంట్లో చేస్తారు కాబట్టి త్రా చేేస్తాము వేస్ట్ ఏమి ఉండదు ఒకవేళ అప్పుడు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు రగట్టు బెల్లమట్టు అదే
ఆ ఆ రాగి పిండి అవును నువ్వు చేసావా అప్పుడన్నా రాగి అట్టు చేసావా
ఆ చేసా
బెల్లం వేసి చేసావా
ఆ
నేను చేయలేదు ఎలా చేసావ్ నువు
అ రా పిండిలోనే కొంచెం కలిపేస్తాం కదా కొంచెం కలుపుకుంటాం జర కొంచెం వాటర్ పోయాలి ఆ తర్వాత బెల్లం వేసేసి పాకం కాదు బెల్లం దన్ చేసుకొని వేసే మేమో అద్లో కొంచెం నీళ్లు ఉంటాయి కాబట్టి తిప్పుతా ఉంటే కరిగిపోతుంది అదే
ఓకే
పిండిలా చేసుకోవటమే అలా వేసుకుంటే అట్టు
కొంచెం దోశ
ఆ దోసా బ్యాటర్ టైప్ లో అలా చేసుకొని తా తినేటమే
ఏ జ
అమ్మ చేసేది తినేవాళ్ళం మనం
అవునవును గుర్తుంది కాని నేను అసలు ఇప్పటి వరకు ట్రై చెయలే వీడికి పెట్టి హెల్త్య్ ఉండే ఇంకొంచెం హెల్తీనెస్ పెరిగేది ఈ ఇవాళ చూస్తాను ట్రై చేస్తాను
ట్రై చేస్తే తింటాడు బలం కడుపుకి బలం
ఉ అవున అవును
ఏంటి
ఇంకేం చెల్లే
చప్పాలక్క నువ్వే
ఊర ఎప్పుడు వెళ్తున్నా
ఊరు రాయగడ వెళ్దాము హైదరాబాద్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నా
ఎందుకు చెల్లి అంత పెద్ద నిర్ణయం తీసుకుని ఒక్కసారిగా
అంత పెద్ద నిర్ణయం ఎందుకంటే పిన్నమ్మా మళ్ళీ సమ్మర్ లో వస్తానంది పిన్నమ పిన్నమ్ము వచ్చినప్పుడు మళ్ళీ పిన్నమ్మతో రావాలి కదా అని ఇప్పుడు ఆ జస్ట్రైగడే వెళ్ళొద్దామని డిసైడ్ చేసా
కుంటున్నావా
అవును
ఉమ్ అవునులే అందరు కలిసి రండి అందరు కలిసి వస్తే బాగుంటది వాళ్ళు ఆ ఆ ఉండినట్టు ఉంటుంది స్పెండ్ చేసినట్టు ఉంటుంది బుడ్డోడు కూడా హ్యాపీగా ఉంటాడు ఆ నాలుగు
బాగుంటాడు ఆ
హ్మ్మ్ అదే వాడి గురించి అనే నేను కూడా ఏప్రిల్ లో తీసుకెళ్దాం అనుకున్నాను గని నిన్ను మళ్ళీ ఆలోచన వచ్చింది ఒకవేళ పెన్నమ్మ వచ్చింది అనుకో ఆ ఎందుకులే పిన్నమ తో పాటు వస్త అే బాగుండదిగా అని మళ్ళీ అదొక ఆలోచన వచ్చింది మీ మామ్ ఎక్కడికి వెళ్ళదు కదా ఇంతకి
తెలిద ఆసగతే బగ అదే మాక్సిమం వెళ్ళకపోవచ్చు వెళ్ళద్దానే అనుకుంటున్నాము ఎల్లిదో లేదో తెలిదు
ఆ ఆ
ఆరికా పా ఆప పా అ బంమా కూడా వచ్చేస్త ంది కాబట్టి మేబీ వెళ్ళకపోవచ్చు
అవును
క్కడే ఉండచ్చ బైనయినా రిసర్వేషన్లుయిచ్చుకోండి
నువ్వు తప్పకుండా రావడానికి చూడు
ఆ నేను వస్తే సమ్మర్ లో పిలి అయిపోతావ్
ఆ పెన్నమ్ తోవస్తావా
ఇక ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ లో అంటే రాను
ఓకే
నీలో రాయగడ వెళ్ళి అది చూసుకని నేను దారంగా ఉంటన్నాను
అదే అదే అయి ఏ అదే మీ మీ బావా కాల్ చేస్తున్నారు
సరే
సరే మరి మళ్ళీ చేస్తానా ఉంటా